హలో గుడ్ ఈవెనింగ్ అండి. ఏం చేస్తున్నారు. ఏంటి ఈరోజు టాపిక్కు ఏం చేప్ కొన్ని టూరిస్టు ప్లేస్ గురించి మేము ఎక్కడ పోయినామనా లేకపోతే ఏది మంచిగా ఉంటుదనా. మాక్ ఎక్కువనయితే మెమరబుల్ ప్లేస్ అన్. టే అలుగుడు ఉంటా అండి మ్మ్ ఆ చాలా ఇష్టం ఆహ్ అదొక్క టెంపుల్ ఆన్ ష్టము చాలా మెమోరీస్ ఉన్నాయి అక్కడ. మ్ మీకేం ఇష్టం మరి ప్లేస్ ఆహా ఎప్పుడు విజిట్ అయిన్ మీరు ఇస్కాన్ టెంపుల్కి ప్లాన్ వేస్తూరు మా అక్క వాళ్ళు వేరే వాళ్ళు ఇస్కాన్ టెంపుల్ కి పోవాలి బావుంటది అని, మేం కూడా అదే అనుకుంటున్నాం బట్ ఎప్పుడు రాలే. ఫ్రెండ్స్ కూడా మేము పోదాం అనుకున్నాం బట్ కు
ఆ అవునండి మీరు స్కూల్స్ ఉన్నప్పుడు టూర్స్
ఆ తీసుకెళ్ళి చాలా వరకు తీసుకెళ్ళరుగాని నన్నుంపలే ఒక లాస్ట్ టెన్త్ టూ లో వైజాగ్ పోయినా
అవునా అండి
ఎం చేస్తున్నారు అండి వైజాగ్లో వైజాక్లో ఏం ముంది మంచా అన్నవరం, ఆహ అన్నవరం చూసినాం వైజాగ్ బీచ్ ఆర్కే బీచ్ చూసినాం, బొర్రా కేవ్స్ చూసినాం ఇవన్నీ పోనాం అట్లా బీచ్ లో చచ్చిపోతుండేయి అని బతికినా నేనే
అజజ అవునా అండి చూసుకోవాలండి
ఆ రోజు అమవాస్య రోజు కలలు బాగా వచ్చిన నల్లకే పోతే మ సార్ జుట్టు పట్టుకొని పీకిండు నను అట్లా బయటక వచ్చిన మీరు ఎక్కడ పోయద్దాల ఎం చేసి ఎం ఉంది అండి ప్రాప
రేం లేదండి బతి చచ్చి పెనిసారు బతికి సాధించారు
అ వెళతాం అండి మొన్న హా కొండగాట్టు మళ్ళా తవేనా వెంలగాడ కుమారగల్లి అన్నీ తిరిగినాం మీరు ఎక్కడిక వెళ్ళిండ పూల తీసుకళ్లిరా
ఆ తీసుకలేదండి కొంచెం వరంగల్కి వెళ్ళండే థౌసండ్ పిల్లర్ టెంపుల్ రామప్ప అవి ఇవి విజిట్ చేసిన
ఓహో ఏం ఏనా చినివి కందులా
ఇక అందులో థౌజంపిిల్ల టెంపుల్స్ బాగున్నాయంండి ఎంజాయ్ చేసినాం మళ్ళీ ఇంకా సైన్స్ ల్యాబ్ స్కి వెళ్ళారు బాగుంది అది కూడా
ఉమ్ ఊహు
శివరాత్రి అప్పుడు వెళ్ళినాము అందరం ఫ్యామిలీ
నేను కూడా తిన్నా అది మోన్న మంచి అనిపించింది ఫనినీ పని అనిపించింది మోస్ట్ మెమొరబుల్ డే లేక్క దానీ తర్వాత కనిపించింది అరే ఏమైంది కాని
ఓహో మరి ఎందు కండి ఎంజాయ్ లే కాడ
కానీ మంచి మెమోరీల్లే ఉండ వెెళ్లిి మళ్ళా సారి పోవాలన్న ప్లేస్ అది ఉమ్ అక్కడ చిన్న అబ్బాయి గారు చెట్ పాపం ఆయనకు తెలివి లేదు అక్కడ చెట్టు ఇట్లా ఎవ్వరున్న తెలి ఇట్లా చెట్టు తీచి కడపు మీద చెయి పెట్టుకుంటుండే ఏద పొద్దున్న కూడా వెతుకుతు తానా రీల్ గా అనిపించింది సడన్ గా అయినా స్టోరీ చూసాం మేము అద అనిపించింది నేను మా ఫ్రెండ్ మాడదలు అదే గుర్తు తీసుకున్నాాంన్న తెలివ కూడా షర్ట్ లో చేయ పెట్టుకుండి కదా అది
ఉమ్ అవున అండి
ఆయ్ అదే గవును
హుమ్
చెప్పండి ఇంకా ఆ ప్రతిసారి తీవర ఎళ్తండండిమ
అవునండి ఎట్ల అని పిస్తదండి అది ఫీలింగ్
ఇది మంచిగనే ఉంటే బాగుంట అయిత నె ఫేవరెట్ అయిటు కూడా దంప అమ్మవారు అక్కడ ఏం మొక్కుకున్నా
అవునండి చాలా ఫేమస్ ఆ అమ్మవారు
దా మనే
అవునండి ఆమె నమ్మిన వారిని మాత్రం మంచనే చూసుకుంటారండి.
ఆ అవునండి చెప్పండి ఇంకా
చెప్పాలండి మీరే హుమ్
చెప్పండి ఏదో బిజీగ ఉన్నట్టు ఉన్నారు అనుకుంటా, ఏమ్ లేదు. మా ఇంటొల్లు హాట్స్పాట్ పాస్పర్డ్ అడుగుతుంటే, నాకు గుర్తు లేదు అని చెప్తున్నా మీకి.
అవునా అండి ఉ
మీ ఫ్యామిలీ మెంబెర్స్ విజిట్ చేసిరా ప్లేసెస్ కి, అర్థం కాలే టూరిస్ట్ ప్లేసెస్లకి ఫ్యామిలీ మెంబెర్స్ విసిట్ చేసిరా అంటున్న. హమ్
అవునా
టూరిస్ట్ ప్లేసెస్ వెళ్ళలండి అప్పుడప్పుడు పీస్ఫుల్ కోసం అవును నూకు వెళ్తాం అండి నెలలో ఒక్కసారి అన వెళ్తాం మేము.
ఆహా అవునా అండి
పైసలు ఎక్కువ ఉంటాయి గదా, మేము నెల్లలు నెలలు పోతనే ఉంటాం. మీర్ రిచ్ కిడ్స్ అని అర్థమైతుందండి హమ్ అందుకే పైసలుండి ఏం చేస్తామండి పైసలు బీరువలో ఏట్టుకొని
ఆహా అవునా అండి మేము అంతా రిచ్ ఏం కాదండి పూర్ ఏ. ఉన్నంతలో సర్ది పెట్టుకోవాలి కదండి.
అంతేరా అంటే ఇంటర్ మిడిల్ క్లాస్ చెప్పండి మేము వడ్డీలగు గూడ ఇస్తాం.
అవునా ఒక ఐదు లక్షలు అప్పియోచ్చు కదండి.
ఐదు లక్షలు అంటే కొంచం ఎక కొయితేలెండి
ఆ తక్కువ ఇస్తరా
ఆ ఎంతో కొంత చెప్పండి ఇంకా ప్లేసులు ఎట్టెటు పోయిండ్రు నాకు కొంచెం ఆగ్రా చూడాలనుందండి చచ్చేదాకా ఆగ్రా చూడాలి గదా కనీసం మేము ఇక్కడ చార్మినారే చూడలే ఆగ్రా ఏం చూస్తా తీ అనిపిస్తది అప్పుడప్పుడు అ నచ్చింది ఏం గూడ చార్మినార్ ఏ చూడలే అండి ఆహా
ఆ హమ్
ఉచ్చి అడతే వెళ్ళాలచ్చింది అవును మేం మేమందరం అనుకొని వెళ్ళాలసలు చార్మినార్ కయినా ఆమె మా డాడి వాళ్ళు కూడా పోయిండు గాని నేనే పోలే ఇంతవరకి
ఆహా మీరెక్కడ అండి
భూమి పైనే మీది కూడా భూమి పైనే నాకు తెలిసి థ్యాంక్ ూ థ్యాంక్ ూ మీ పక్కింట్లో భూమి కింద కదా ఇ మ ఇంకా ప భసయనా అవునా ఆ ఇష్టం చెయ్యాలి ఇంకొక్కదాన్నే శ్రీశైలం వెళ్ళాలి ఇంకా గిటు నాతో ఇంకా ఇచ్చడు వెనకాల ఉంటుది చూడండి మా ఇంటి తాడు సిద్దుల గుట్ట వెళ్ళాలండి నేను మా ఫ్రెండ్ ప్రియ అని ఉంటది అంటే ఇంటెనకాల పేరు గుర్తుకురాలా కొంచెం మా ఇంటి వెనకాల ఊర్లు ఫ్రెండ్ ప్రియ అమ మరదలు ఉంటారు మేమేం అనుకోనొకసారి పోయి రావాలి పీస్ఫుల్ గా అనొకటుంది
లేండి
జరగాలని కోరుకుం అవును
ఆ జరుగుతలేండి మ్ సిద్ధలాకిట్ట కల్లే అండి
సిద్ద ఆ వెళ్లినం అండి బాగుంటాయి మా మమ ఇవాళ మ్యారేజ్ అయింది అక్కడనే, ఆ ప్లేస్ అవు నా కూడా అక్కడనే కావాలని కోరుకు కున్నా
ఆహా అవునా అండి అయి
కావాలి మీకు ఏదనా డెస్టినేషన్ ప్లేస్ ఉందా నీకు ఎక్కడ వేసుకోవాలి మ జ్ అని లిస్ట్ ప్లేస్ ఎమన్నా కూడా అంతే అండి మనం అనుకునే ఏవి జరగవు ముందుగా
అవునండి అందుకేమ అనుకోద్దండి డిసైడ్ అయితును
ఉ అంత గుడి పోడం మా లేక తక్క అక్కడ మ్యారేజ్ కావడమా
మ్యారేజ్ గాడో
మ్ హు
మ్
గుడి పోవాలి కలిసి
మ్ వెళ్ళండి మరి ప్లాన్ వేసుకుని
ఎంక సర్కమరలి గు అల్ మా ఫ్రెండ్స్ సాగతుంది
మ్ తిరగాలని బాగుంది
కోరికలు బతుకునపుడే పలాంది
అవునా అండి
హు ప్యారీస్ ప్లేస్ కూడా బాగుంటది కానీ అక్కడికి వెళ్ళలేం మీము అవును మిమసల్ ఎల్లలేం ఇక్కడిక్కన్నే లోకల్ల పోదామాంటేనే ఆ చెప్ ప్పిన హై ద్రబాద్ ల చార్మి
ఉ అదే అదే అర్ధమయితుందండి
హు హు అవును నేను ఎక్కువ చూసిందంటే అది జరుగు కా వేములవాడ స్వర్ణగిరి అంతే చూసిర్రా స్వర్ణగిరి బాగుంది కదా లైటింగ్స్ లైక్ తిరుపతికి పోయినట్టే అనిపిస్తుంది కదా అక్కడ పోతే వైభవ్ ఆ అవునంట మేం మొన్న నైట్ ట్లా పోయినాం ఇంకా బాగుండె ఇప్పుడు ఇంకా డెవలప్ చేసిరంట ఇంకా
అవునండి వెళ్ళి చూడాలి
ఇంకా తిరుపతి ఒకటి పోవాలి ఇగ తిరుపాతి అరుణాచలం అరుణాచలం తిరు పతి పోవాలి
ఆ అవునండి ఆ ప్లేసెస్ బాగుంటాయి బృందావనం ప్లేస్ కూడా
ఎక్కడ అండి నాకు తెల్ డది
సు బృందవనంలదే
అవునా అండి నాక్ తెల్వది బృ దావనంల ఉంటదది హు
వె వెళ్ళాలండి బృందావనంకి
ఆహ ఏమో నేను బృందావనం మూవీ చూసిన కాని బృందావనం ఏడుంటదో తెల్వది మ్ హు అవున ఓకే అండి ఇంతటితో సమాప్త తం
ఆ సరే అండి థ్యాంక్ సమాస్తం
గంసె మారలానమ్మా టెన్ మనిట్స్ అది